హలొ
హలొ
హాయ్ అండి బాగున్నార బాగున్నార అండి
హలో
వినిపిస్తుంద నా వాయిస్ మీకు ఆ వినిపిస్తుంది బాగున్నార
ఆ బాగున్న అండి మీరు
ఉ బాగున్నానండి తిన్నార
లేదండి మీరు
లేదండి ఇంకా తినాలి
ఇంక ప్రియన్
ఏంటి వండినారు మీర్ స్పెషల్ మా ఇంట్లొ గొడుచిక్కుడుగాయ అండి మీ ఇంట్లొ
మా ట్లో ఎగ్ రైస్ అండి
ఇక్కడ మీరే జేసారా అండి
ఆవునన్
మ్మ్ మ్మ్ మీక్కొచ్చా అండి కుకింగు
కుకింగా రాదండి
హ్మ్
మీరేస్సరా
బాగారాదు ఏదో చేస్తానండి
ఏం చేసారండి
చికెన్ మరి ఫిష్ ఫ్రై హ్మ్ సాంబార్ బాగజేస్తానంది ఇంకా ఆ అంటుంది మీర్ ఒకే నా ఓ అంటే హ్మ్ పూట్టగోడుగులకూరా విన్నార పేరు
లేదండి
హ్మ్ మష్రూమ్ మష్రూమ్ అండుతాను
తండి
మష్రూ మష్రూమ్ మష్రూమ్ అంటరు
మధేం
మష్రూమ్ బిర్యానీ ఇంకా హా మికోడుం ఆ చెప్పాలి అండి పన్నీర్ బిర్యానీ పనీరు ఇంకా ఇకెంతండి ఈరోజు హ్మ్ పాలకుర తోటకుర గోంగూర చికెన్ హ్మ్ హ్మ్ మధియిచు
నూడిల్స్ జేసరండి
అ
నూడుల్స్
హ్మ్
చెడమోచా మీ
ఆ ఓచ్చండీ మికొచ్చ
లేదండి రాదు
ఉహ్మ్ ఎక్కడన్నా తిన్నార మీరు నూడిల్స్ అ అంటే నూడిల్స్ ఆంటె బయట బైట చేస్తారు నూడిల్స్ అంటే మళ్ళీ ఇ మధ్య మ్యాగీ ఇప్పీ అని కొన్ని వచ్చినాయి కదా ఆ అన్నిట్లో నీకు ఎదంటే ఇష్టం
నూడిల్స్ ఇష్టం అండి
హ్మ్ తింటారు ఆ బాయిట చేసినా హ్మ్
నేన్ కలెకెళ్ళేటప్ అపుడు అప్పుడు దినేవన్ని బాగా
ఎందుకు మరి బ-బంద్ జేసారు
అ
హ ఇక్కడుండే తినొచ్చు కదండి
ఇప్పుడంటే ఇగా ఎక్కువ తినట్లే ఫాస్ట్ ఫుడ్
ఉహ్ ఉహ్ హెల్త్ హెల్త్ మెయింటైన్ చేస్తారా అయితే
ఆ అండి
అంటే హెల్త్ కాన్షియస్ మెయింటైన్ చేస్తునారా అంటున్న
అలానే ఏం లేదు ఇంట్లో అంటే అప్పుడు కాలేజీకి వెళ్ళే అప్పుడు బాక్సుగిట్ల తీసుకే ళ్లకపోయేవలం అక్కడే ఇగా ఫాస్ట్ ఫుడ్ తినేవాళ్ళం
ఆహా అట్లదినేటోళ్ళ ఫాస్ట్ ఫుడ్ మీద మీ ఒపీనియన్ ఏంటండి
అ అండి
అంటే ఫాస్ట్ ఫుడ్ తినొచ్చంటార తినొద్ధాంటార
తిన్నొచ్చ అంటే తినొచ్చండి బానే ఉంటది
అంటే అలా అడగలేదండి నేను హెల్త్ కి సంబంధించిన దాంట్లో అడిగాను నేను
హెల్త్ కి అంటే ఏమో అండి నాకు తెలీదు అంటే
మ్ అంటే అంటరు కదా మంచిది గాదు తినొద్దు అట్ల ఇట్ల అని పెద్దవాళ్ళు అంట ఉంటా అట్ల ఓకే
తినొచ్చండి అంత ఏ హెల్త్ ఇష్యూస్ అంటే ఏం రావ్
ఊహు
మీరు తింటారా అండి
తింటార అండి మ్ నేను బాగ తింటాను
అవునా
మ్ బయట ఫుడ్ ఎక్కువగా అంటే ఏం తింటారు ఫాస్ట్ ఫుడ్ అట్ల
బయట ఫుడ్ అంటే బిర్యానీ తింటాను ఎక్కువగా
బిర్యానీ అంతేనా ఇంకేం తినరా అంటే అంటే పిజ్జాలు బర్గర్లు
లేదం మండి లేద బిర్యానీ
మండి లేదా బిర్యానీ
మీరండీ
నేను నేను అన్ని తింటాను అంటే బర్గర్ ఎక్కువగా తినను పిజ్జా లేకపోతే అంతేమ్ పెద్దగా తినను ఇచసనుముకు అన్ని తింట ఫాస్ట్ ఫుడ్ అది ఇది అని ఏం లేదు నాకు
ఎంతండి ఒళ్లికాలాన్ డి హ్ హ్మ్ ఆడుదాం కదాండి.
ఫాస్టుఫుడ్ అంటే అన్నీ తింటామండీ అది ఇది ఏం ఉండవు. ఇవ్వన్ని మానుకుంటా.
మూవీస్ చూస్తారా అండి మీరు
మూవీస్ అంటే తక్కువనే మరి ఎక్కువగా చూడను
అండి
చాల్ తక్కువ చాలా తక్కువగా చూస్తానండి మీరు చూస్తారా? మ్ ఆవిడా ఏది బావుంటాయి చూస్తాం. ఏది బావుంటే అది చూస్తాము. అదే చూస్తామని లేదు. ఏది మంచి అనిపిస్తే అదే చేస్ మీరు పెంచొచ్చుగా
అడుగను లెండి
మీరు చుస్తారు బాబు మీద బాబు మీద
ఏ లేసడి
ఉహ్ మరి అండ్ మొక్కలు పండించడం అండ్ గిలంప్స్ ఎపుడైనా ఆడిండ్రారండి
రె సరే రండి
ప్చ్ గేమ్స్ ఆ ఆన్లైన్ గేమ్స్ ఆడతారండి?
ఆ అదం
నేను ఆన్లైన్ గేమ్స్ లో మొక్కలు మొక్కలకి సంబందించిన దానిలో కొ ఇట్లా వస్తాయి కదా అవునా ఒక ల్యాండ్ ఇస్తాడు వాడు ఒక పర్సన్గా ల్యాండ్ ఆ పోలం దన్నకి ఇచ్చుంటుంది. ఆన్లైన్లో గేమ్స్ వస్తున్నాయి కదా దునేసి ఎత్తి పండు మొక్కలు పండిచడానికి ఇబ్బంది ఎట్లా అన్నాడు. కాలు ఆ బిజినెస్ ఎట్లా చేయాలి అనేసి చిన్న చిన్న గేమ్స్ వస్తునాయి కదా. చూసారా మీరు ఓ మెన్
ఆ తెలుసండి చూసాను
అట్లాంటి గేమ్స్ లేవు న్నను అడుగుతే
లేదండి అంటే యాడ్స్ వచ్చినప్పుడు ఒక థర్టీ సెకండ్స్ రండి యాగోచి అట్లా
ఆ అవునువును అంట అ గేమ్స్ మీరు ఇన్స్టాల్ చేసి అడలేదా?
స లేదండి ఎక్సస్ నాకుందిలే అని యాడ్ అవ్వలే
ఉహు
ఒకే అండి
ఒకే అండి బాయ్
బాయ్